హలో
ఆ తడు
ఎం లేదు ఇప్పుడే చాయ్ తగిన
హు
హు
పండుకున్నావా పండుకున్నావా ఇంతసేపు
మధ్యాహ్నం పడుకున్న చాయ్ తగిన వచ్చి
అహ అడిగిందా ఫోన్
అడుగలే
అహ మరి లేక్క చెయ్యనకపోయినవ్
అంతే రేపు చెప్తా
రేపు రావా
ఇప్ప శనివారం ఒత్త
శనివారం వత్తవా
హు
అడుగు ఫోన్ అయితే అడుగ రాదు ఫోన్ పుట్టు ఉట్టిగా మూలకుంటే ఎం బత్తది
ఆ మ్ హు హు
చెప్పిర్రా మీ లక్ష్మి మాక్కకు ఇది.
చెప్పినా నైటు ఫోన్ చేయమన్నా.
ఆహా
హ అసలే బెలూన్ కి హండ్రెడ్ స్పాన్సర్ చేసింది. బెలూన్స్ కి హండ్రెడ్ స్పాన్సర్ చేసింది సంధ్యక్క.
మా
ఉం
బాగానే ఇచ్చింది దరిచి ధరిచి బానే ఇచ్చింది.
డబ్బులు ఇతన న మొత్తం. ఇ డబ్బులు ఇత్తనంటే వదన్నద ఏ ఆత్తాను ఏం వతలే అమ్మా అని,
ఒక డ్రెస్ కొనిత్తయిపోవుగా. బర్త్డే కాబట్టి డ్రెస్ కొనిచ్చిన.
అంత పెద్ద స్పాన్సర్లు కాదులే.
అంతేనా చికన్ తే నికి కొట్టుకుంటారు. వెయ్యి రూపాయలు పెట్ డ్రెస్ కొనితరు అంటవా.
అ ఆ
ఆ
పెద్ద పెద్ద పాన్సట్స్ కాదు నా శాలరీ ఇతే చాలు.
ఇయ్యరా.
ఉం
ఇయ్యరా ఈయకుంటే ఏం జేతరు. ఆహా అడిగినవా
అడుగుతనే ఉన్నా మొన్నటి నుంచి.
అ
ఆ
ఉంటాయి కానీ దర్యాతుగా
ఉమ్ ఎందుకండవు బోచ్చడు కుప్పలు కుప్పలు ఉంటాయి.
ఆహా కుప్పల్ కుప్పలు ఉంటాయా. ఆ వెరేటోళ్ళకు మిత్తికిల గిట్ల ఇతరా.
ఆ ఇతరు.
ఆహా ఎంత తక్కువ ఇంట్రస్ట్కా ఎక్కువ ఇంట్రెస్ట్కా. సత్త
ఇక్కడ ఎక్కువ మూడు రూపాయలు అనుకుంట.
ఆహో
ఉం మూరు రూపాయ లెక్కన ఇతారు
ఎవరు తీసుకుంటారో వాళ్ళ దగ్గర ఎవరు తీసుకుంటారో
అర్జెంట్ అవసరం వదిలు వేసుకుంటారు
ఆహా
హ
వస్తారా వచ్చి వచ్చి తీసుకుంటారా
బాగా తెలిసిన వాళ్ళు గౌరవపడత వాళ్ ఏనా మా తెలిసిన వాళ్ళ అందరగా అలాగే ఇతర హమ్
ఆ అలెకాలు కూడా తప్పు తప్ జతదా
ఆ ఈ కాయతాలు రాస ఉంతగాయి తప్పులు చేదలే అ పేపర్ల పేపర్లు రాస అంతేగా
అప్పుడు అడుకపోయిను ఇప్పుడు అడుకపోయిను
లే ఓ ఫోన్ పే చేస్తార ఏమో ఫోన్ లో ఉంటే కాయిదాలు రాతారు అయ్య అంటారు లేదు అంత పెద్దళ్ళని తీసుకునేట్లు కూడా కొంచెం మంచిగా ఉన్నోళ్ళు వాళ్ళని అలాంటి వాళ్ళని లేదు మామూలుగా ఏమి చిన్న చిన్న పనులు చేసుకుంటారు చూడు
హ
ఓనందసి జతర అసితే హమ్ హమ్
హమ్
హ
పతవారం ఎట్టుంది ర
ఆడ వాన బట్టదట్ంది చల్ వట్టది మట్ే వాసనత్తంద
మంచి వాసా ఇక్కడ ఇక్కడ మొత్తం మబ్బు అతున్నది
హమ్ ఇ దగ్గర పట్లా ఎడబడ్డదదనే మట్టి వాసన
నువు రాకుర్దేమీ
ఆ మంచిగా ఉంది ఎండ పెట్టీనప్పుడు వాన పడుద్ది అండి
హు
అంటే కోసినంకా ఎండపెట్టుడు కాదు నీలు ఎండ పెడతారు చూడు
ఆ
హ
వాన పడొచ్చు అయితే ఎ కొ ఇక్కడ కూడా కొంచెం లైట్గా మట్టి వాసన అక్కడ బాగా వస్తునాలే మట్టి వాసన
ఇక్కడి దగ్గర పట్టలే పట్టదు మట్టి వాసన బాగా సలిపెడుతాంది బయట మధ్యాహ్నం బాగా కూ ఉపదేశాన్ని తర్వాత అమాటే చల్లబడ్డాది అనమాట
ఉహు
నానే చేతులు ఎతేసింది
నానా హ్యాండ్ ఇచ్చిందా
ఆ మండే నుంచి ఎగ్జామ్ ఇంకా నేను అనుకున్నా బాయక్కడికి పోవచ్చు స్విమ్మింగ్ చేయొచ్చు అనుకున్నా
అ
హ హ
ఈ రేపా రేపుల్ ఎ ఎల్ం ఎల్లిండి అయితే వవుతుంది అతుగా
ఆ ఎల్లుండి ఆదివారం శుక్రవారం ఉంటే శనివారం కూడా ఉండి అదివారం సాయంత్రం వరకు పోయేటోల్లం
ఎలా వచ్చే ఎల్లండి అది ఎ వచ్చే ఎలా వచ్చేదానివా నువు ఇ రేపచ్చదా రేపువచేదానివి
వచ్చేటోళ్లు
ఊ
ఉఓ
ఆ
మీరు ఎయిట్ వరకు స్కూల్ పోవాలి నైన్ కి ఎగ్జామ్ స్టార్ట్ అయితంటది
ేగా మెసేజ్ నీకు
అవును అయిపోయింది కూడా టైమ్ చెప్తారుగా
అయిపోయితే ఏం చెప్పరు అసెస్మెంట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏమన్నా మరి ఏమో ఎట్లుంటదో అరె కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేకుంటే
హ్మ్
పెట్టిన తెలవది అడ్డకి పోయినా తరువాత
ఆ
సిబీటియా సిబీటీ
హ మీరు అసలు కోచింగ్ పోవాలంట ఎన్నించి వచ్చిపోయాక కోచింగ్ కోచింగ్ కోచింగ్ తీసుకుంటాడు అంటా
ఏం కోచింగ్
లేదా కోచింగ్ అన్నది ఫస్ట్ తారీఖ ఎగ్జామ్ ఉందంట ఆ ఎగ్జామ్ కి కోచింగ్ చింగు
డిగ్రీ రాయడానీకా డిగ్రీ కా
ఉహు బి కామ్ బి బమాండ ట్టంగా ఆ సరే నా అండి
హ్మ్ వచ్చే వచ్చే వచ్చే ఏమంటే పోతర్న
ఎమాటే పోదులే మారి నే నాలుగైదు రోజులు ఉండి పోయిది ఏమో
ఆహా ఏ నయకున్నా కూడా ఇం అయిపోతే బలే పోయి కూర్చొని చదువుకుండ తప్ప ఏం ఉండదు వాళ్ళ చేప్పుడు
నిహరిక వాళ్ళకి పద తారీఖు నుంచి ఎగ్జామ్స్ గవర్నమెంట్ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి అందరికి పది నుంచి అన్నా
మ్మ్
ఎక్జామ్ ఫస్ట్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిద్దంట ఆరు రసలుకా మే కష్టందంట
మే ఏప్రిల్ మే ఫస్ట్ కా
మ్మ్ ఏప్రిల్ లో కోచింగ్ పోయిద్దంట
కోదలోనా
మ్మ్ కాదాల పోయిదే
ఆహా
హ్మ్
ను ఎంతన ఇకాయదనకు
మ్మ్
పోయిన పైసలుకు
కోచింగ్ డబ్బులు కట్టాలి. మ్ ఆ ఆ ఆ
మ్ ఆడుకుంటాండ
ఇప్పుడే మెలుకువ వచ్చింది
ఉమ్ మధ్యాహ్నం కూడా పనుకుంటడా
పండుకోడు సైలం పొ పొద్దున్న పూట కాసేపు పండుకుంటాడు
నైటు పనుకుంటాడా, నైట్ పడుకుంటానే టాబ్లెట్ ఎయ్యాల్నా? ఇప్పుడు కూడా
ఆ ఇదివరకు వేసెదం ఇప్పుడు ఫుల్ నాదైతే ఫుల్లు నిద్రబోతడు
మ్ ఎం సినిమా చూస్తాంటి ఇగ
హు్మ్
ఏంద్ టాబ్లెట్ ఏం టాబ్లెట్
అదే చిన్నారి ఇష్టా చిన్నారేష్ట కాదు కాదు మెల సెట్
అలో సరితా
హుమ్
ఆ ఏమో లేవు గుంట బానే పండుకుంటా అటిటు కదులుతాడ ఈ బాడి వరకైనా కదులుతాడ అటుఇటు
ఏనుగుల అటుఇటు బో బాగ బొర్లతడు
బోర్లుతాడ కాళ్ళు కానీ కాళ్ళు కాళ్ళ నుండి కిందికి పనిచెయ్యదు
హుమ్ అటు ఇటు అటు పక్క ఇటు పక్క తిరుగుతడు
మ్ హు
మ్ లేేసి నడవడు కుసోడు నడుములు పనిజెయ్యవ్ కుసోటం లేదు అస్సలు
అయ్యో ఆ అది వీల్ చైర్ అన్నా తీస్ కొచ్చి బ్ బయట అటీటు తిప్పితే కొంచం పరిచ కొంచెం
వావ్ ఆ వెయిల్ చైరు ఓ పాతిక వేలు పెట్టి తెచ్చారు ఐదు సంవత్సరాల క్రితం
ఆ
అది మొత్తం ఎనబై అయింది చుట్టానికి బాగుంది కొచ్చోడానికి బాగలే
అదే మీ వీల్ చైర్ తీసుకొచ్చి ఓ వీల్చైర్ తీసుకొచ్చి కూచోబెట్టి అటు ఇటు బయట సాయంత్రం టైమ్లా అటు ఇటు తిప్పితే కొంచెం బయట బయట సమాజం అయినా
బయట సమాజం ఈయన్ను సుట్టం లేదు అందరూ ఈయన్ని సూత్తరు
సూత్తె ఏంది తెల్వదా ఎవళ్ళకి ఇలకి కొడుకు ఇట్లా ప్యారలైజ్ అయ్యి ఉన్నాడాని
ఆ తిప్పేటప్పుడు ఇగ అందరు గుచ్చి గుచ్చి అడుగుతంటే బాధ అనిపిచ్చిద్ది కదా
ఉ అ చూ చందుకు బా అనిపింది
ందు ప నేను కుసు ఉంది పీల్చే కుసువుడు కద ప్రాపర్ గా మనలా ఎందుకు గుసుంటాడు
ఆహా అసలు బయటిది బయట విషయం అసలే తెలివకుండా కొంచం అనే ఉన్నని రోలయినా బయట అది కొంచెం చూంచినా కూడా కొంచెం బయట రూమ్ల వాతావరణానికి బయట వాతావరణానికి కొంచెం
సూపుగుల్ లేదు బావా అసలు సూపు అరు లేరు
క క కన్ను కన పడే ఎకు
అసలు ఎప్పడు కోస అప్పుడు చేస్త చేయంగా చేయ్యంగా చేయంగా సౌండ్ వచ్చినకేళి తలదిప్తాడు కాని మనలాగా
చూడాడాహా అట్నా మనుషులో అంతే చూడాడు కాబట్టి గుర్తుపట్టలేడు